హాయి కాన్
అదే అదే మద్ద న బన్నావే ఏం జేసనావ్ తిన్నావా అ
ఇన్నాను నవ్వు
నేను తిన్నాను ఇప్పుడు వెళ్తున్నాను ఊరికి పండగకి
పన చ చారా
ఎస్ చాలు ఫిల్జారు మమ్మీ డోనీ బ్రదర్ సిస్టర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు స స అందరం ఎంజాయ్ చేస్తాం
ఆ పండగ గురించి చెప్తారా కొంచం
డ ఫోన్ చేస్త ఇకా హలో హలో చెప్పు మాట్లాడువు అవును పండకి పోవదు పో స ఒకకచ్చే ఇ దబార కిసా మ
ఏమ అక్క ఎట్లా ఉండదు
బాగులు నా మ నరం
ఉగాది పండగ కొత్త సంవత్సరం కదా బట్టలు పెట్టుకుంటారు అందరు
పెట్టుకున్నాాం తెచ్చుకున్నాాం బట్టలు సొప్పింగ్ చేసాం బా పింటాస్టిక్ సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్
మాకు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి
బేస్డ్ ఎగ్జామ్స్ ద్వారా మార్క్స్ బాధచ్చుకో పో
ఇక్కడ మాల్ ఉంది బాగా మాల్ మాళకెళ్ళాలి వస్తారా ఇప్పుడన్న వీలు అతే పతం
వస్కంలీ షాపిింగ్ వాాలనే అపోదంలే ఆ చేద్దా ఎంజా్ చేదు జస జమ్సాయి ప నా పస్ట లేకు
ఇప్పుడు వచ్చేది ఇట్లే పోతుంది వస్తాన వస్తానని
వస్తస్తా కన్ఫర్మ్ వస్తాను ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాను ఎగజాయ్ ఇస్తా బార్గ దలుకొని వస్తా
అ
మద్ద ఆ బార్గ
ఇస్కండ్రా డి కాళయ బీచ్కిెళ్ళం
మనారా
ఏమంట బీచ్ కెల్లా మ పలే
అలా
హ మాల్కెళ్లి
అంటే మీకు లాస్ట్ సమ్మా చమ్స
యా అవును నైట్ నుంచి చీ నైందా అందా ఈ మంత్ లాస్ట్ నుంచి ఎగ్జామ్స్
అవునా
సమ్ము ఇంకా మండే నుంచి మిడ్డే పెట్టేస్తారు
అ
ఈ ప్రాజెక్టుల వరకే ఎక్కువ అయిపోతా ఉంది
ఆ మా లే
బుక్స్ బుక్స్ బైండింగ్ చెప్పయాలి సబ్మిట్ చేయాలి
ప్రజక్ సు బారా రాస్తావా
ఆ రాస్తాం చేస్తా ఉన్నాం ల్యాప్టాప్
సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది బస్సు లో
చిన్నగా మాట్లాడు స్పీకరా కట్ చేసి పోను
ఆ
మా ఏ ఊర్కెళ్తానవ్ కాబట్టి వస్తుంది
క
ఉ
మీరు
అవును మన ఊర్లో పల్లె
చెట్లు వాతావరణం సూపర ఉంటుంది చల్లదనం పచ్చదనం. ఆ సెలయేర్లు, పారే సెలయేర్లు, గోదారి గట్లు, గోదారి గట్ ట్ల్ రామచిల కలు, పక్షులు, వర్షాలు అన్నీ ఉంటాయ్.
వర్షం పడినప్ ప్పుడు బాగుంటుంది కదా మన ఊర్లో వంకలు బాడుతా వాటరు బాగా, ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ తినే వాళ్ళం అందరం కలి
వెళ్దాం వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం
తెచ్చుకునే వాళ్ళం
పిల్లప్పుడు చానా ఎంజాయ్ చేసేటోళ్ళం పెద్ద అయ్యాక బిజీ బిజీ లైఫ్.
బాగుంటుంది కదా ఇంగేమక్క ఇక్కడ ట్రైన్స్ వెళ్తానే ఉంటాయ్
ఇక్కడ ఇంగా బస్సు కదల్లేదు
బాబ మన ఊరు ఈ మధ్యన కొంచెం డెవలప్ అయింది కదా మంచి వా పెట్టారు ప్యూర్ అయి వాళ్ట
మినరల్ వాటర్ పెట్టినారు ప్యూర్ వాటర్ కా బాగుంది
మినరల్ వాటర్
ఉమ్మ్ ఇంకేమి సరేలే ఇంకేమి
చానా గ్యాస్ వేరే చోటుకెళ్ళి కొనుక్క్
ఆ
వస్తావుండక్కా ఆ హలో
ఉమ్మ్ చెప్పు
పీ జీ లో ఫుడ్ కష్టం అయితా ఉంది గ్యాసు
ఔ వాళ్ళు పొయ్యి మీద చేస్తన్నారా
పొద్దున రైసే మధ్యానం రైస్ అట్లా చేస్తావున్నారు చానా ఇబ్బంది ఐపోతుంది గ్యాస్ వల్ల
మళ్ళా ఫుడ్డు ఇష్ ఫుడ్డు పెట్టడం లేదా
అదే చప్తున్నా గా పొద్దున రైసే మ మధ్యా నం రైసే
ఆ ఏదో ఒకటింగ అడ్జెస్ట్ కావాల పొయ్యి మీద చెయ్యొచ్చు కదా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కదా ఇప్పుడు అంత లెక్కగా
చేస్తారు ఇంకది ఇప్పుడు అదే ఓల్డ్ డేస్ కి మళ్ళీ బ్యాక్ ఇస్తాం
గ్యాస్ ఇప్పుడు పది వేల నుంచి ఐదు వేల నుంచి పదివేల వరకు అమ్ముతున్నారంట ఒక్క సిలిండరే
వామ్మో
ఇంక అక్కడ తెలంగాణ సైడు
మీతో ఎవరున్నారు
మేం చూసాం అస్ మొబైల్ లో వార్తలు న్యూస్ లో చూసాం
ఉమ్మ్
ఇంటావా ఇంకేది మీ సంగతులు
ఏమున్నయి మాకు హాలిడేస్ ఇవ్వరు వన్ డే నే హాలిడే హాలిడేస్ ఇస్తే కదా
అకౌంట్ టైమ్ లో
ఇంకా ఏం. వన్ మంతే కాబట్టి.
హా
హు స ఇంకా ఇంకా వన్ మంత్ అయిపోతే మరి.
ఇంకా ఏం
స్టడీస్ పరంగా. గుర్తులేదు కానీ అప్పుడు అన్నది వన్ మంత్ స్టార్ట్ ఐతే ఏం చేయాలి తనకి ఎప్పుడూ అర్థం కావడంలేదు. ఫ్రెండ్స్ మా ఫ మా ఫ్రెండ్కి జాబు మొన్న క్యాంపస్ ప్లేస్మెంట్ లో ప్లేస్ వచ్చింది.
కి. నీకు బస్ కే మరి
ఉమ్ వచ్చింద ఆ పాప కి
పస్సా ఇంకా ఏమి సర్లే ఈగేం. ఆధార్ కార్డు కనపడలేదు బస్సు లో తల్లి.
అవునా స. ఇబ్బందిగా తొందరగా వెళ్ళసి ఇంటికి వెళ్ళి అక్కడికి కాల్ చేయి ఎవరొ ఒకరు వస్తారు రిసీవ్ చేసుకోడానికి. అవునా చిన్నదే వేల్
హలో
ఆ
హలో
చెప్పక క్క హలో హలో ఏం లేదక్క మామె ఎక్కడన్నాడు
ఉదయం సంగతులు.
ఇకేమ్లేదు
హలో.
మామా ఎక్ క్కడికెళ్లాడు అన్ అడుగుత్
తొ ఫోన్ మాట్
ఉమ్ హ్
ఏం చెస్ సరే లే ఐతే ఇంక, పండక్కి వెళ్తున్నాము ఊరి చెయ్లేదు అట్లాగే ఎంజాయ్ చేసేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తమ్.
ఆ
ఆ నాన్స్టాప్ క, వన్ అండ్ హార్, త్రీ
ఓకే మామ గుడోస్తాడు కదా పండక్కి?
ఆ, పండగప్ బాగ ఎంజాయ్ చేసి వస్తాము, మా ఇంటికి.
బో మంచిది, మంచిగా ఎంజాయ్ చేయండి బాగా.
ర అన్న అన్నా. ఓ అన్నా